అలాన
మ్ చెప్పిగా గింత దానికి ఏం అర్థంగా లేదంటే ఎట్లా కావాలినితోని ఇంకెప్పుడు అప్డేట్ అయితవ్
ఇది అన్నది క్యూటియా అంటాంది ఈయన ఫోన్ అడిన్ ఒక టెన్ మినిట్స్ కావాలి కదా ఈయనంటన్
మకి ఉ పి కట్జేస్ తిట్లను చూడనా అవును ఏంటి మీ క్యూట్ కి ఇంకేం కావాలి వెస్టే క్యూటి ఇది ఆస్ట్ కార్ ఆగిదా
మాట్లాడు మాట్లాడు మాట్ మాట్లాడు నిన్నే నాకువి బడ్డే ద అగదవి ఇస్తా నగను చాక్ ఇయ్యమ్మ చాక్ జాన్ ఓ హో మాట్లాడు తె ఫోన్ ఇత్తే బొమ్మలు చూద్దా అని సుత్త
నవమని ఉతున్న అట్ల అనుకుంట ఏం జేత్తావ్ ఇంక ఫ్రెష్గా ఉంది నినెత్తి
ఇంగ ఏం కూర మధ్యాహం?
ఉ
హలో
ఆ చెప్పవే చెప్పవే
ఏం కూర వండింది మధ్యాహ్నం హ అ తినకి ఫోన్ ఆడుగుతాంది గద ఫో ఏ పోనీ అంటండి కదా ఎట్లా
నహ్ ఆగవను లేకపోతే మాట్లాడము అన్నాడు
అహ్హ్
ఏం పనిందా?
కళ్ళు పోతలు కావచ్చు
ఉన్నది ఇచ్చి పోమ్మనరా ఫోన్ ఎందుకు?
ఉహు నాయమ్మో సూత
నేను ఇప్పుడు పోనా, ఇంటికి ఎప్పుడు పోనక్క?
ఏంజేత్త పోయి
అవె పోయి ఏం జేత్తావ్ మళ్ళ ఏమన్నా పొలం పని ఉన్నా బాండు ఇ పోన్ మట్టుకోచ్చే
అ
అదేనే బాప కొంచెం పూలం దుండుకిట్టతే అప్పుడు పని ఉంటాయి అప్పుడు పోవచ్చు అనిపిత్తాను నాకు
ఆ ఎల వాన పడ్డది నారు నిన్ననో, మొన్ననో పోసినవి ఎల వాన పడ్డది.
ఆ పడ్డదా మల్ల నారే
లైట్గానే పడ్డది ఇప్పుడు ఇప్పుడే అట్లా ఆకిల్డిచ
అక్కడ అట్లా వడ్డయినాం మన దగ్గర వడ్డదయము
టీజీలు ఉన్నాయిగా వానాలియ్య ఫోను మాట్లాడతా మను పది నిమిషాలు
కట్ జేస్త ఏగా ఏం మాట్లాడతాడే నాతోని
ని చెళ్లే కి లేసినా మా నాదాంలో నే తెలి
ఉ ఏం తిన్నారు?
ఆ నీకు బాయ్ ఎప్తల్లు వాడు మొత్తుకుండాలు మాయట
హలో
బాయి చెప్తాడు ఒకటి ఆడి రోడ్ రోడ్కి నాక బాయి చెప్తాడే పిట్టిగాడు
అవునా మనకి బావి చెప్పలేదు అనుకోని ఎట్లా ఇతాడు అనుకున్నావే అనుకో చెప్పకుండా పోయిండనుకో అట్లనే ఇస్తాడు వచ్చింది మళ్ళీ బావి చెప్తనే న మళ్ళీ బావి చెప్పాలి మళ్ళా పోవాలి
బాయ్ బయ
ఆ వాన్ూ శామని వసుకున్న
అయితే ఇప్పుడు కట్ చేసి మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ కూడా మాట్లాడవచ్చా
అట్లా దాని గురించి మాట్లాడొద్దు దీంలో
దేని ఓ అయ అవునాస్తానే మాట్లాడద్దా
మాట్లాడొద్దు దాని పేరేదియద్దు
అవునా ఏ రీతే బొగ్గకతని
ఆ సది చేస్తాకరమ్మ నా ఫన్ కు ఫైజేయి దివ్య ఫోన్ కు ఫైజేయి ఇంకా చేస్తానంటే నేను బర్రలు చెప్తా
వేకు ఎవరి ఎ ఆయన మీ ఏడా ఖాళీ గా ఉంటాడు ఒక రాత్రి లేనా రాత్రి వాళ్ళు ఖాళీగా ఉండద్దా
రాత్రి లెవలేనుఅంటరుగాదనే కాాలయ
ఆ
హ
ఇంకా
రాట్లా
అసలు అైతే బిట్టుగాళ అయితే రాత్రలుడ సుక్కలు దూపితాను
చూను పంపించనే అడి ఉందల నేను అడుగుతా వళ్ళ ఇంటి పేరు అవన్నీ అడుగుతావు ఇవాళ
ఎ జాబ్కి ప్రిపేర్ అఐదాందా
ఆ అవును బావుంద్
వా వాందార్చడ ఆమెద భరించది మస్ తు చుక్కలు చూపితాడు రాయంటనే ఒక లీడర్ రాస్తాడు
సరే చెప్ప అయితే పంపిస్తా మండే నుంచి
నామక ఎప్పుడు లే ఇంకెవరైన్నా ఉంటే వా ఇయ రావలి ఒందంటకు
ఎవరు ఉన్నారు మంచిగా చెప్తదా
అబ్బో ఆమె ఏమనుకున్నావు్ బీకామ్ టాపర్
బీ కామ్ టాపరే కద క్లాస్ లో అవి ఇవి
ఆమె ఏమనుకున్నవే బీ కామ్ లోనే టార్ ఛీ సిఈసీలా టాపరు ఇంగ్లీష్ మీడియ
చామన్న చెప్ అవునా అక్కన్నా గుర్ చిత్తూరా నేను సమత అనుకుంటన్న ఓహో ఆమె స్కూల్ కూడ గురుతుల్లేన
ఆ ఎక్కడనో తెలవదు స్కూల్ గాని
ఆ మ్ హు
ఫస్ట్ లేస్త్ చెప్
మాట్లాడుతావా నువ్ కలు దివ్య మమ రాధమా ప పలు
బపు రమ్మంటండే ఏమని చెప్పనే మళ్ళ మళ్ళా పొలం దున్నేటప్పుడు పోయిండనుకో ఒకవేళ మళ డాడీ ఇష్టప డ్ ఉండదు కదా అసలు
అ ఉత్తగానే ఏ పియన్ మీ కోసం అప్ ప్పల్ ని కోసమే దాతండు
అ
అయ్యి పెద్ద బంగారం అన్నట్టు అహ
మ్
ఇంకా
ఎక్కడికి
ఆరా ఓ చన్నమా మీదురా లోపలి వేయింది చందమామి లోపలి వంద్ర రమంద రాధా దా దా దా చంద మా మజా అనా బిల్లి రా ఇ ేవ మ మ బంది బూలడివ